హలో బావున్నారా అండి హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్
గుడ్ ఆఫ్టర్నూన్ మీరు బావున్నారా అందరు
ఆ బాగున్నామండి
ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఖాళీ అండి ఇప్పుడే బాబుని పడుకోబెట్టాను నేను ఖాళీకి కూర్చున్నాను
అవునా నార్మల్ సీరియల్స్ చూస్తారా సీరియల్స్ మూవీస్
ఆ సీరియల్స్ చూస్తానండి మూవీస్ అంటే నార్మల్ సీరియల్స్ అయితే బాగా చూస్తాారు
నైటా ఇప్పుడు ఆఫ్టర్నూనా
నైట్ చూస్తానండి ఆఫ్టర్నూన్ ఇంకా నా కు మా బాబు చూడని చేడండి ఆయనకి బొమ్మలు పెట్టాలంటాడు
అవును
ఉ
మీకు నైటింగ్ అంత టైం ఉంటుందా అండి సీరియల్స్ చూసే టైం
ఆ ఉంటది కదండి ఏం చేసామండి ఇంట్లో ఉండే వాళ్ళకి ఖాళీగా
ఊ
వర్క్మి ఉండదు ఎప్పటి వర్క్ అప్పుడే చేసుకుంటా ఉంటే ఏం వర్క్ ఉంటందండి
ఉ
ఉ
మాకు ఇద్దరు కాబట్టి కొంచెం ఒకరి తర్వాత ఒకరికి తినిపియడం అట్లా చిన్న బాబు కదా ఏడుస్తాడు అట్లు ఇబ్బంది అవుతుది
నడుస్తుడా అండి
ఆ నడుస్తుండండి
మాట్లాడుతుందా
ఆ మాట్లాడుతుండు నాన్న అమ్మ అత్త అన్ని అంటాడు
అచ్చా ఓకే ఉ
మీ బాబు నాడు మాట్లాడతాడా
ఆ మా బాబు మాట్లాడుతుండండి
ఉహు
ఉ ఉ ఇంకా ఈ మధ్యలాకుందరి పిల్లలకి మాటలు వస్తలేవు కదండి చాలా ఇబ్బంది ఉంది ఇ అట్లనే భయ వేసింది మాకు కూడా మాటలో సుయో రావు అనే కుందని చూడంగానే తర్వాత ఇంకా సరే వస్తాయి అనేసి అనిపించింది ఇంకా
మేనరికం అయితే కొంద మేనరికం సూదు ఉంటదిగా అండి
మేనరికము సూద్ ఉంటదండి అయితే ఫస్ట్ పాప పాపప్పుడు వేయించుకుందం నెక్స్ట్ సెకండ్ కి కొంచెం నిగ్లెక్ట్ చేసిద్ది నెగలెక్ట్ అట్లా అయ్యేసరికి ఇంకా బాబు కొన్ని రోజులు బానే ఉన్నాడండి తర్వాత ఇంక అట్లా అయిపోయింది
ఆహా కాదండి అసలు ఎ అంత కేర్గా ఉండాలి మేనరికం అన్నప్పుడు మేనరికం సూది ఫైవ్ మంత్స్కి వేస్తారు మంచి చ్చగా
అవునండి నిజంగా అసలు మేము కూడా అదే టెన్షన్ అయితుంది మా అత్తే వాళ్ళు మా నాకు ఈవెన్ హాస్పిటల్స్ లో వాళ్ళు గ్యారెంటీ ఇస్తే కొంచెం ల్యాండ్ అమ్మేష్ అయినా ఆయనకి పెడదా మని చూస్తున్నాం ని డాక్ట డాటర్లు గ్యారంటీ ఇవ్వట్లేదుండి అసలు ఎన్ని హాస్పిటల్స్ తిప్పుతున్నారో
ఉహు అసలు ఏమ ఏమన్నాడా అమ్మా నానా
అమ్మ అన్నాడు నాన్న అన్నాడు కనీసం ఇవన్న పిలిస్తే చూడని కూడా చూడాడండి ఆయనే
అవునయితే చెవులు వినపడకపోతే కూడా మాటలు రావు కదా
నీకు చెవులు ఇంపడకపోతే మాటలు రావదు ఓకే బట్ బ్రెయిన్ లో కూడా ఏమన్నా ప్రాబ్లమ్ ఉంటు కూడా రాదంట మనకి బ్రెయిన్ ఫంక్షనింగ్ అవ్వాలి కదా
ఆ అవునండి
ఆ అట్లా అనేసి ఇంకా చూస్త రండి ఇంకా వాళ్ళు కూడా తిప్పుతారు రీసెంట్ గానే స్కానింగ్స్ అవి ఇవి చేసారంట
అవునా మరి హాస్పిటల్ అండి జాబ్స్
ఆమె మా తోటికోడలు ఇప్పుడు జాబ్ బంద్ చేసిందండి ఇంకా ఇంకా త్రీ మంత్స్ చెయ్యాలంట ఆ ఇంకా ఆయన కోసం పనిచేసింది ఇప్పుడేమో వాళ్ళ ఓన్ హౌస్ కి వదాంమని చూస్తుర్రండి
అంటే మీ మీ అత్త వాళ్ళంటికా
ఆహా ఇక్కడకాదండి అక్కడే హైదరాబాద్ లోనే
వాళ్ళకి ఇల్లుందా
ఆ ఉందండి
అంటే వాళ్ళ లోన్ గా కొనుక్కున్నారా మీ మీరు కూడా ఉన్నారా పొత్తులో
ఉందండి మాకు కూడా పార్ట్నర్షిప్ అంటే కొంచెం మా అత్తయ్య అప్పుడు కొన్ని అమౌంట్ ఇచ్చారంట ఇప్పుడు మాకల్లా పార్ట్నర్షిప్ లేదంటే మా అమౌంట్ మాకు ఇచ్చేస్తారంట
అవునా
ఇంకా వాళ్ళు వచ్చేసి చెంగిచర్లా అండి
ఆ ఆహా
ఇకా ఇప్పుడు అక్కడికి ఆ డబల్ బెడ్రూమ్ అండి పైన ఆ ఏమంటే గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ ఒక ఒకటిక్ గ్రౌండ్ ఫ్లోర్
ఉహూ బానే ఉంద అయితే
హ్మ్మ్ రెంట్స్కి ఇస్తారంట ఇప్పుడు అక్కడ రెంట్స్ వచ్చేసి చాలా ఉన్నాయి ఏంటండి కార్కిి రెంటే నంట ఇప్పుడు అవే అమౌంట్ ఎక్కువయితున్నాయి అనేసి ఇక్కడికి వచ్చేస్తారు
అవునా
ఇంగ బాబుకి కూడా కొంచం కేరు ఉండాలి కదానంగా ఇప్పుడు ఇన్ని సంవత్సరాలకి ఆమె జాబ్ బంద్ చేసిందండి
క వస్తాయండి మరి తనకి వన్ ల్యాక్ వస్తాయా
వస్తాయి కా వచ్చండి మనకు తెలిదుంగా
ఉహూ ఇద్దరు సాఫ్ట్వేర్ ఏనా
సాఫ్ట్వేర్ కాదండి వాళ్ళు ఇది మన ఏమంటారు సైన్స్ కి సంబంధించింది మెడిసిన్ కి సంబంధించింది ల్యాబొరేటరీస్ ఉంటాయి కదా
ఉ ఇద్దరా
ఆ ఇద్దరు సేమ్
ఆహా అంటే సేమ్ చదువుకున్నారా అప్పుడు కూడా
ఆ వాళ్ళిద్దరు సేమ్ చదువుకున్నారండి
ఉహూ
ఇంకా ఏమున్నాయండి చెప్పాలి
మీరే చెప్పాలండి హ్మ్మ్ పాప మాటలు వస్తే బాగుండేది ఇంకా
అవునండి నిజంగా అసలు ఆ పిల్లగాడికి అస్సలు మాటలు అసలు మా టెన్షన్ అంతా అదే ఏమో దేవుళ్ళని వీళ్ళని వాళ్ళని అడి గిస్తే సెవెన్ ఇయర్స్ తర్వాత వస్తాయి అని చెప్తారు
ఆహా మీరు వేరు పడ్డారా పర్లేదు కదా
ఆహా ఇంకా వేరు పడలేదండి
అంటే ఒకవేళ భూమి అమ్మితే అమ్మినాక కూడా దాంట్లోనే ఆఫ్ ఆఫ్ రావచ్చు
అ అంటే అట్ల ఎట్ల ఉంటదండి మ అది మనకే ఇయ్యాలి కదా
వాళ్ళది వాళ్ళ దాంట్లో వాళ్ళు అమ్ముకోవాలి
టారు మన
ఒక ఒకవేళ ఒకవేళ వాళ్ళు ఎకరం అమ్ముకున్న అనుకున్నారు అనుకో ఆ ఒక ఎకరం మీకు ఎక్కువ ఇయ్యాల్సిందే
ఆ ఎక్కువ ఇయ్యాల్సిందే అండి ఇప్పుడు మా సారికి ఎట్లా అంటే తను చిన్నప్పటి నుంచి కష్టపడుతున్నారు అనేసి ఒక ఎకరం ఎక్కువ ఇచ్చారు ఇప్పటికే తన పేరు మీద ఒక ఎకరం పట్టా ఎక్కువ ఉంది
ఎవరికి ఆహ ఎక్కువ ఉందా
ఆ ఒక ఎకరం ఎక్కువ ఉంది తనకు ఒక ఎకరం తక్కువ ఉంటది మా బావ గారికి
అవునా అంటే అంటే ఏం అంటే మీ బావ జాబ్ చేయలేదా మరి చిన్నప్పటి నుండి
మా బావకి అప్పుడు ఆయనకి చిన్నప్పుడు యాక్సిడెంట్ అయిందంటండి చాలా రోజులు కిందట
ఉమ్
అయితే అప్పుడు ఇక మా సార్ కొంచెం ఇంట్లో ఎక్కువ హెల్ప్ చేసేసరికి తనకి ఒక ఎకరం ఎక్కువిచ్చారు
అవునా
ఆ ఇంక అది అట్లనే ఉంది ఇక ఏమో చెప్పలేము ఏర్ పడేసేటప్పుడు అయిత ఏమో
ఉమ్
ఈ మధ్యలో గోల్డ్ షాపింగ్ ఏమన్నా చేసారా అండి
లేదండి ఆ గోల్డ్ రేటే ఫుల్ ఉన్నది ఇంకా గోల్డ్ జోలికి పోతామా
గోల్డ్ తీసుకుందాం అనుకుంటున్నామండి ఇక చూడాలిక
అవునా ఏం తీసుకుంట్రూ ఈ సారి మరి
ఈసారి లాంగ్ హారము తీసుకుందామని చూస్తున్నామండి
అంతకుముందు షార్ట్ ఉందా
ఆ అంతకు ముందు షార్ట్ ఉందండి అయితే ఇప్పుడు కొంచెం లైట్ వెయిట్ లో వస్తున్నాయి కదా ఒక త్రీ తులాస్ ఫోర్ తులాస్ లో చూద్దాం అనేసి అనుకుంటున్నామండి
ఉమ్ వస్తదండి త్రీ అండ్ హఫ్ ఫోర్ లో మంచిది వస్తది లైట్ వెయిట్ బావుంటుంది లావుగా మంచిగనిపిస్తది
అవునండి ఇక ఒక అదొక్కటి బ్యాంగిల్స్ చెంప చేరాలయితే నాకు జాలండి ఇంకా ఒక్క బాబుకి అయన్ని అవసరం లేదు గాని
ఇవన్నీ ఒకసారే తీసుకుంటార లేకపోతే అప్పుడొకటి అప్పుడోకట
చూస్తున్నాను ట్రై చేస్తా అన్ని ఒకసారి తీసుకోడానికి
ఉమ్ ఎన్ని ఎన్ని తులాస్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు
నేను ఒక సిక్స్ తులాస్ వరకు అయితే తీసుకోవాలని అనుకుంటున్నాను ఇప్పటికైతే
ఉహు ఓకేనా మరి మీ హస్బెండ్
ఆ ఓకే అండి తను కూడా తీసుకుందాం అంటున్నాడు ఇప్పుడు ఇంకా మా అత్తయ్య గారే ఇప్పుడు వద్దు ఆ ఇప్పుడు వద్దు ఒక వన్ ఇయర్ చూద్దాము మోడీ ఇట్లా అన్నారు కదా అనేసి అని అన్నారు ఇంగ చూడాలి
అంటే ఒక బాబు చాలా అండి మీకు మరి
మాకు ఒక్క బాబు చాలండి
అయ్య య్యో అట్ల ఎందుకండి ఒకరికి ఏమన్నా అయితే మనం మళ్ళ బాధపడాల్సి వస్తది
బాధపడాలండి కాకపోతే మనం కొంచెం వాడికి బెస్ట్ ఇవ్వాలంటే కొన్ని కొన్ని వదులుకోవాలండి ఇంగా
అదేగాని ఇగ వాడికి బెస్ట్ దాంట్లో ఇది కూడా ఉంటదండి.
ఆ
వాడికి బెస్ట్ ఇవ్వడంలో వాడికి ఇంకొక చెల్లినో తమ్మునో ఇవ్వడం కూడా ఉంటది కదా అండి.
అవునండి కాకపోతే ప్లాన్ చేద్దామ అండి ఫ్యూచర్ లో ప్లాన్ చేద్దాం ఇప్పుడు అంటూ మాకు ఓ ప్లానింగ్స్ ఏమి లేవండి.
అవునా
హ ఫ్యూచర్ లో చూస్తానండి మీ ఇప్పటికైతే నాకు చాల్ అనిపిస్తుంది. ఇప్పుడు మా తోటి కోడల్ వాళ్ళే ఇంకొకరిని ప్లాన్ చేస్త్రర్రు
అవునా వాళ్ళకి కాకుండా అయిపోలేదా?
కాకుండా చేపిచ్చారండి మళ్ళీ ట్యూబెక్టమి చేపిచ్చుకుంటారేమో? బాబుకి మాటలు రావట్లేదు కదా సో వాళ్ళకి ఇం ఒకొళ్ళు ఉంటే కొంచెం టుగెదర్ ఉంటారు కదా అనేషి వాళ్ళ
హు హు ఆల్రెడీ పాప ఉంది కావట్టి పర్లేదు కదా
పాపకి కూడా తోడు కావాలంట అండి ఇప్పుడు ఈయనకు మాటలు రాట్లేవు కాబట్టి రేప్ వాల్లేదన్న షేప్ ర్ చేసుకోవాలంటే చే చేసుకోలేరు కదా ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినా అట్లా అనేసి వాళ్ళ ప్లానింగ్ అది
ఇప్పుడిప్పుడే ఎవరికన్నా మ్యారేజ్ చేసుకోవడం కష్టం ఇంకా ఫ్యూచర్ లో ఎవరు చేసుకుంటారండి. తనని
ఆ ఏమ్మో అని ఇగ వాళ్ళ ఇష్టం మనమేం అనలేం కదా
ఆహా అట్లాని కాదు మాటలు రాకపోతే ఈ జనరేషన్ లోనే మాటలు రాట్లే అది ఇది అని మంచిగున్న ల్లనే చేసుకోట్లేదు కదా ఇంకా ఆ పిల్లల జనరేషన్ వరికి ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ వస్తే మనతోనే ఉంచుకోవాలి తప్ప వాళ్ళని అయితే ఎవరు చేస్ కోవడానికి ముందుకురారు. నాకు తెలిసి
ఆ అవునండి. అయితే వాళ్ళది ఏందంటే ఇప్పుడు బాబుకి మాటలు రాకపోతే వీళ్ళిద్దరిని కొంచెం మెయింటైన్ చేయాలంటే ఇంకొకలు ఉంటే వాళ్ళు షేర్ చేసుకుంటారు కదా అని వాళ్ళ అభిప్రాయం
లేదు ఇంగా వీడు వీళ్ళతోనే ఉన్నా పేరెంట్స్ తోనే ఉన్నా కూడా ఇంగా ఇంకా మంచిగానే భూమి అవన్నీ ఉన్నాయి కదా జాబ్స్ కదా పర్లేదు.
ఆ జాబ్సే వాళ్ళు కొంచెం ఫైనాన్స్ నడిపిస్తారండి.
ఉహుం
బానే ఉందాళ్ళకి మళ్ళీ మా తోటి కోడలు వాళ్ళు ఇద్దరే సిస్టర్స్ ఇప్పుడు సిస్టర్స్ కి ఒక సిస్టర్ ఉంటదా ఆ సిస్టర్ కి మ్యారేజే డైవోర్స్ అయిపేయింది. మళ్ళీ సెకండ్ మ్యారేజ్ డైవోర్స్ అయిపేయింది. ఎప్పుడు ఆమె కూడా ఇక ఆమె ఎవరికి ఇస్తదండి. ఇప్పుడున్న ఇద్దరు పిల్లలకే కదా ఇగ అట్లా అనేసి వాళ్ళు ప్లాన్ చేసుకుర్
ఇగ మ్యారేజ్ కూడా కాదు కావచ్చు ఇగ ఆమెకి
అవునవునండి ఓకే అండి.
ఉమ్ ఓకే అండి